హలో
లో
ఆ ఏం చేస్నారు
గదేలేండి కూర్చున్నాం
ఆహా భోజనాలు అయిపోయినయా
ఆ
ఆ అయింది ఏం కూర ఒండారు
ఈ రోజా అండి ఈరోజు బెండకాయ కూర ఒండింది
దొండకాయ అండి వేపుడండి
సందడి
ఆహే అదే లేండి
చేస్నారా అండి భోజనాలు
ఆ అయ్పోనయ్ అన్ భోజనాలు
హూ
భోజనాలు అయిపోయినయ్న్ పిల్లలక్ కూడా పెట్టేసి ఒచ్చానండి
హూ అదే అండి
ఆ అదేనండి ఇ ఇకేంటండి
ఊహూ
ఆ మాదే చాపల ఆ చెప్పండి
ఒస్స కదండీ అదే చికెన్ ధమ్ బిర్యానీ చేస్తారు కదండీ అదే మా మాసం ఒండీ నా అ ధమ్ చేసి ఏదో బిర్యానీ చేస్తారు కదండీ అది ఎలా చేస్తారో చెప్తారా
ఆ చెప్తానండి అది మాంసం ఉంటది కదండీ
ఆ
మాంసం అండీ కడిగేసుకోవల్ శుభ్రం గాని
ఆ కలిగేస్కునండి
కడిగేసుకున్నాకండి ముందు అది కడిగేసుకున్న దాంట్లోనండి పెరుగు అండి మసాలా దినుసులు ఉంటాయ్ కదండి
ఆ అవునండి
ఆ అవన్నీ మసాలా దినుసులే వేసుకునండి
అ
ఉప్పు నుండి కారం ధనియాల పొడి మసాలా పొడి వేసుకుని పెరుగు వేసుకునిండి కలిపేసుకుని కొంసేప్ పు చల్లగా ఉంటది కదండి అందులో పెట్టుకోవాలండి
ఊహు అలాగ అండి
ఏంటండి?
ఆ చప్పులు వేస్నా అండి
ఆ అదే చల్లగా ఉంటుంది కదండి అందులో పెట్టుకోవాలండి అది మాసం కలిపేసుకునండి
అలాగే అం
ఆ కలిపేసుకుని పెట్టుకుండండి కొంచెం బాగా నాంతది కదండి
ఆ
ఒక అరగంట తర్వాతండి ఒక ఉల్లిపాయని ఒక టమాటా అండి కొన్ పచ్చిమిరపకాయలు కోసుకొని నూన్ లో వేప్కోవాలండ్ ముందే అయి
అలాగే అండి
అయి మొత్ అవి మొగ్గుతుండగానే ఇది వేయ్యాలండి మనం మాంసం పెట్ పెట్టుకున్నాం కదండి నాన్బెట్టుకున్నాం కదా అది వేసేయాలండి ఏసేసి ఉమ్ అప్పుడు మళ్ళీ కొంచెం కారం అన్ని వేసుకోవాలం
ఆ అలాగే అండి అయ్
ఆ అలా వేస్కున్నా కాని పక్కన అది మూత పెట్టుకుని అలా మగ్గునిస్తా పక్కన కొన్ని ఇప్పుడు మనం బియ్యం తీసుకుంటాం కదండి
ఆ అవునండ్
బియ్యానికి సరిపడా నీళ్లు వేరే దొక దాంట్లో పెట్కునిండి పెద్దాకలోని నీళ్ళు పోసుకొని అందులో మసాలా దినుసులు, ఉప్పుని తగినంత ఉప్పు వేసుకునిండి నీళ్ళ మరగబెట్టుకోవాలండ్
అలాగే అండి
నీళ్ళు మరగబెట్కోవాలండి
అలాగే అండి అలాగే
ఆ నీళ్ళు మరగ పెట్కొనండి ఇప్పుడు కొంచెం చిక్ ఇది మాసం దగ్గర పడిపోతుంది కదండి ఉడికిపోయి అప్పుడు బిం నీల్లు కొంచెం మరిగాక ఆ నీళ్లల్లో అండి ఏసెయ్యాలండి బియ్యం
తర్వాత అండి
నీలల్లో ఎయ్యాలండ్ బియ్యం
ఆ అలాగే అండి
ఆ బియ్యం వేసాక అది బియ్యం కొంచెం దగ్గరగా బాగా మెత్తగా ఉడికిపోకూడదం పొడి పొడిగా ఉడికినప్పుడు ఆ బియ్యం అంతా తి అదే ఆ ఉడికిన అన్నం తీసుకునే చీ దాంట్లో వేసుకోవాలన్ మాసం దాంట్లో
అవునా అలాగే అండి.
మూత పెట్టేసుకోవడమే అండి.
అంతేనా
ట్ అంతే అండి తర్వాత కలిపేసుకోవడమే అండి మొత్తం సరిపోతుందండి. ఎప్పుడు చెయలేదండి మీరు.
అంటే నేను మామూలుగానే చేస్తానండి, అలాగ ఎ సపరేట్ సపరేట్ అదే వేర్వేరుగా ఎప్పుడు చేయలేదండి. అంటే నేను మాంసం ఎసేసి ఏపేసాక మా మ సాల దినుసులన్ని ఎసేసి దాంట్లోనే బియ్యం ఎసేసి చేస్తానండి.
పలావ్ అండియిది.
ఆ అలాగే చేస్తానండి నేను, ఇది నాకు తెలియదండి అందుకనె అడిగాను.
ఏ ఇది పలావ్ అండి ఇది. ఇప్పుడు రొయ్యలు పలావ్ కూడా అలాగే చేత్తాండి మీరు చేసినట్టు.
అల్లాగా
రొయ్యల పలావు కూడా అలాగే చేత్తారండి మీరు ఇప్పుడు అన్నట్టు.
ఆ రొయ్యలు పలావు అవునండి రొయ్యల పలావ్ అలాగే చేస్తారండి నేను అలాగే చేస్తాను.
ఉ అదేలేండి.
అంటే ఈ మాంసంతోనే ఎలా చేయ్యాలని తెలియదండి పెద్దగా నాకు. అందుకనే అడిగానండి.
కొంతమందికి రాదండి పలావులు అయితే వత్తయి కదండి.
అవునండి. ఆ కానీ దానికి దీనికి రుచి తేడా ఉంటుంది కదండి.
చాలా తేడా ఉంటుందండి రుచి.
అందుకే అండి అది ఎప్పటినుంచో తెలుసుకోవాలి చేసుకోవాలని ఉంటదండి నాకు. ఈ వివరం సరిగ్గా తెలియదు కదా అని
అదేలేండి. రొయ్యలు అయి దొరుకుతయండి మీకు?
ఆ పెద్దగా దొరకవండి రొయ్యలయి దొరకవు కానండి ఇక్కడ మాంసముని చాపలు బాదొరు కుతయండి.
ఆహా ఇ
అవే దొరుకుతయండి ఇక్కడ ఇంకా అంత పెద్దగా ఏమి దొరకవండి.
ఆ అదేలేండి.
రొయ్యలంటే వేరే ఊరు వెళ్ళిపోవాలండి.
ఎ వేరే ఊరు నుంచి పంపుతారండి ఎవరైనాని.
ఆ పంపరండి వేరే ఉళ్ళు అది మార్కెట్ కింద పెడతారు కదండి చిన్నగా. అలాంటి చోట ఒక చోట అమ్ముతారండి.
ఎహె రొయ్యలు అమ్ముతారండి.
మాకు దగ్గర్లో అమ్మరండి కొంచెం దూరంగా ఉంటాయి కానీ అంత ఆ తాజా తాజాగా ఉండవు కదండి, ఎప్పుడెప్పుడియో ఉంటాయి కదండి ఐస్లో అయి పెట్టేసి ఉంటరు కదండి.
అవునండి అలా ఐసుల్లోయే అమ్ము అమ్ముతారండి అల్ళు ఎందుకంటే ముందు దొరకవు కదండి. ఎప్పుడు పడితే అప్పుడు.
అదే కదా.
ఆ
అక ఎక్కువ మటుకైతే చేపలే తెచ్చుకుంటాం అండి మేము చేపలు మోసం తప్పు పెద్దగా ఏం తినమండి
అదేలెండి
నేను ఎప్పుడో ఒకసారి మా పాప గారించికెళ్తే తెచ్చుకుంటాం అండి అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు మాత్రం అదే నాలుగు సార్లు ఉంటుంది కుంటాండి అంతే
ట్
ఇక్కడ ఇక్కడ ఇక్కడ అవి
అక్కడ బా దొరుకుతాయిండి
ఆ పాపగారు దొరుకుతాయండి వాళ్లాకైతే ఉంటాయండి
ఆ హె అదే
తెచ్చుకుంటామండి తెచ్చుకుని పెట్టుకునండి మెల్లగ వాడుకు అప్పుడప్పుడు వాడుకుంటా ఉండేది
అదేనండి అలాగే మంచిదండి అయినా ఇవి తినకూడదుంట కదండి ఇప్పుడు మాసం అయ్యి కూడ బయట బాగోట్లేదంట కదండి
అవునండి ఏవో ఇస్తున్నారంటండి కోళకే అందుకని పెద్దగ తినకో దో మాస అది అంటన్నారు అండి మరి
అవునండి ఈ మధ్య అలాగే అంటున్నారు మాకు భయం ఏసీ తెచ్చుకోట్లేదండి
మీ దగ్గర పెంచిన కోళ్ళ అయితే బాగుంటాయండి మరి అదే అంత మరి ఆ ఏమి ఇట్ వైపు దొరకవండి మాకు పోటెన
అవునండి మరి బయట అన్ని అలాగ పెద్దగా అయిపోవాలి తొందరగా వచ్చేయాలని అలా చేస్తున్నారండి
సూది మందులు ఎక్కువ కేజీ అల ఎక్కువ పెరుగుతుందంటండి బరువు పెరుగుతుందంట
అవునండి
అల బరువు పెంచేసి అమ్ముతున్నారండి మరి అలా అయితే తేడా కదండి మరి
అవునండి అలానే అలా అన్ని హాస్పిటల్కి అందుకేండి దాటిల వల్లే
అస అందుకే ఈ మధ్య మా తెచ్చుకోవట్లేదండి అప్పుడప్పుడు తెచ్చుకోన్నా మేము ఎక్కువ మటుకంటే చేపల అంటే కంటికి కూడా మంచిది అనిప కదండి
అవును చాప చాలా మంచిదండి అన్నింటి
అంతే అని ఆ తెచ్చుకోని రెండు సార్లు వండుకుంటున్నాం మరి అంటున్నారండి ఇంకా చేప చ్చకుంటున్నాండి మేము
అలా అయితే పర్లేదండి అదే మంచిదిలేండి అయిన
అవునండి కంటికి చాల మంచిది అంటున్నారు నా కంటి ప్రాబ్లం ఉండదు నా కంటి సమస్య ఉందండి నాకు
అదే ఉండి
చాప్ అంత నంతివ
ఏముందండి కంటికి
అంటే నాకు కొద్దిగా చూపు తే తేడా ఉంటదండి కొద్దిగా
అదే దవును
ఉంటదండి మరి
ఆ
ఉ నా చాప్ తింటే మంచిదంటున్నారని ఎక్కువ మ చాపే తింటున్నాం అండి మేము కూడ
మునగాక తెలుస అండి మీకు మునగాక అయితే మంచిదంట
అవునండి ఊంగ్క తెల్సండి ఎలా వదాలండి అండి మునగాకు కూర వండుకోవాలండి
ఆ కూర వండుకోవాలండి పప్పు ఏసుకోనో లేకపోతే మునగాకు పొడి చేసుకునండి
అవు
మురగాకు మునగాకు కరివేపాకు ఆ ధన్యాలు అయేసి అండి పొడి చేస్తున్నారండి అ పొడి జేసుకుని రోజు అన్నం తినేదాం లోని ఒక ముద్ద ముందు తినే మొదటి ముద్దలో కొంచెం నెయ్యేస్ కుని ఆ పొడి కలుపుకుని తింటే సరిపోతుందం
బాగా అండి తీస్తారు ఏంటియి సరేఅండీ మా ఆయన గారితో చెప్ప చెప్పి కుంటానండి అలా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోనే ఉందంటండి
హ్మ్
అండి కార్పడి చేసుకోవచ్చండి అలాగా
అవును అలా చేసుకుంటే అంటేే చాలా మంచిది అంట అసలు అందర్ అలా ఇప్పుడు మధ్య ఈ మధ్య అందర్ అలా చేసుకుంటున్నారండి ఎందుకంటే బయట మంచి దొరకట్లేదు కదండి మన పొల్లు కూడాని
అవునండి బావప్ప హై స్కూల్ అంటే మనకి అయి కలిపెడతారు కదండి
అవునండి అసల్ అళ్ళు ఏం కలుపుతున్నారో తెలియట్లేదన్ దానివల్ల ఇంకా అందుకని
మనమైతే తెచ్చుకునే ఆరబెట్టుకునేవి పొడి చేసుకుంటే బాగుంటుందండి మరి ఇంట్లో
అవునండి ఏం లేదండి బయట అందులో పెట్టక్కర్లేదు కదండి
అవునండి ఇంట్లో పెట్టుకుంటే సరిపోదండి
సరిపోతుందం ఎండిపోతుంది కదండి
అవునా కొత్తా ఆమె మేనేజ రు ఒకసారి తెప్పించుకుని అలా చేసి వత్తాంలేండి
అదేండి ఒకసారి చేస్తుండి అలా అయితే కంటి సమస్యలునే తగ్గుతాయంట కదండి నాకు కొంచెం ఉందండి అందు కాని మేము అదే వాడుతున్నాంమండి
ఆండి
అవునండి పిల్లలకి కూడా చాలా మంచిదండిండి ఒక ముద్ద పెట్టమంటున్నారండి
అంటారండి అవునండి విన్నానండి ఎవరో చెప్పారు కూడా ఇలాగా ఆ ఆ తన్ని సర్దించుకుంటానండి తెలిసినొళ్ళు ఉన్నా అంటే అళ్ల ఇంట్లో ఉందండమో ఆమె చెప్తూ తెచ్చుకొని ఎక్కించొస్తానండి
అదేండి సరే అండి అయితే ఉంటానండి
ఆ సరే అండి అయితే అలాగే అండి ఉంటనండి
అలాగే అం
ఉమ్మ్